హలో
హలో బందరాజేశ్వరి గారు మీరేనా
ఆ బాగున్నవా రా
బాన్నా బాన్నావా
ఉ ఏం చేస్తున్నావ్
ఏం లేదు కాలీగానే కూర్చున్నా నువ్వేం చేస్తున్నావు
అయితే నేను ఇవాళ మా ఫ్రెండ్ వచ్చిండే ఇంటికి
అవునా
అయితే సేమ్యాలు చేసినా అది వచ్చింది అని స్పెషల్ గా
ఉమ్ స్పెషల్
ఉ ఏ ఫ్రెండు రాక రాక వచ్చింది కదా అన్నట్టు సేమ్యాలు చేసిన అమే అంటే మిగిలిపోతది ఇంటి నుప్పు
ఆ పిల్లలు తిన్నారా
హు తిన్నారు ఇంకా మా బాబా అయితే నీకు తెలుసా వాడక్క స్వీడ్
అవి ఫేవరెట్ కదా
ఆ ఒక పోను కూడా తిన్నాడు
ఎంత ఫేవరెట్ అయితే ఒక్కో స్పూన్ తినింటాడు
ఆ వానికి ప్రాణం కదా అవంటే ఆ దాంట్లో ఇంకా ఇది ఉంటది కదా కిస్మిస్
క్రిస్మిస్ అంటే ఇంగ అసలది తినలేకపోతేన అయితే ఇంగ
బతకలేడగా వాడు వాని అంటే వాడిని ప్రాణం సర్వసం అన్న అవే
కొంచెం పులిహోర జేసినప్పుడు ఎక్స్ట్రా పల్లీలు వాని దాంట్లోనే వెయ్యి
నిజంగా అస్సలదేల్సా వాడి కింద అస్సలే పడేయ పల్లీల అంటే వానికి ఎందుకు మరి అంత ప్రేమ
మళ్ళీ అందరి షేర డు ఒకవేళు ఉన్నా కూడా కింద పడేయకుండా అందరు షేర్ జేత్తాడు తెల్స్
అవును మళ్ళీ అందులో గూడా అందరు ప్లేట్ల నుంచి గుంజుకొని తింటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్
అసరెవ్వర ప్లేట్ల యెయినేయడు
ఉ అది కూడా
అందరి
కానీ అలాంటి క్యారెక్టర్ ఉండకూడదు తెలసా సెల్ఫిష్నెస్
ఆ
ఉ పో అట్లా ఉండొద్దు పిల్లలన్నప్పుడు
ఎందుకో మరి ఇట్ల తయారయిండు వాళ్ళకి కూడా ఎందుకు మన ఫ్యామిలీలో
ఏమో గదా తిన్నవా
తిన్నా
ఆ మాన్నయ్యేం జేస్తుండు
ఏమ వచ్చిండు తిన్నాడు కొంచెం తాగిండు పడుకున్నడు
ఆహా ఇదే ఇగో అమ్మ నిన్నట్లా పోయిర్రా ఒ ఫుల్ ఘోరమైన పని జరిగింది తెలుసా
ఏమైంది
అయితే వాళ్ళు వాల్లొచ్చిచ్చి రిరు అంటే కరువుపని జేసేటోళ్ళు ఇవాళ కొంచెం దావత్ లాంటిది ప్లాన్ జేసుకున్నరట
అవునంట గదా
ఆ అయితే వచ్చిర్రు వస్తే అందరు మంచి రేంజ్ లో ఉన్నారు
ఇంకాగా పెద్దమ్మ జ్యోస్నల్ల ఇంటెనక పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కదా
ఆ ఆ
క గెటో పోయిందట అసలింటికే పోలేదటా
బయట ఇంకొక ప టేరం జే యింది అందుకే అ హట పోయింది
ఆ అంటే వాళ్ళు అడిచేయద ఇప్పుడు మరి అమ్మ పోయిందా అక్కడికి ఇటే ఉందా
అటయిపోయింది అమ్మ లేకుండా ఇక ఇప్పుడు ఆవును తీసుకొస్తనే కథా కార్కన్ ఉన్నారుారట
అవును
భగవంతుడా చేసేది ఏం లేద అనుకుండా పోవాల్సి వచ్చింది ఏం చేస్తుంది ఇగ
ఇంతకేం జోక్ జరిగిందిదో జోక్ జరిగిందన్నావ
ఆ ఇ వీళ్ళు మంచిగ ఒకళ మీద ఒకల్లు పడుతురు
అయ
పడి ఏమంటారు నా కోడలంటే నా ప్రాణం సర్వసం నాకు అతనిష్టం అంట ంటదు
కరణమ్మ పార్టిసిపేట్ చేచ్చింద ఏంటని కాదమ్మా
ఆ అంటే వాళ్ళు కొంచెం పెయింటింగ్ వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళదంట వాళ్ళ బాబుదంటా ఎల్లుండి బర్త్డే స్పెషల్ ఉందంట
అవునంటగా నువ్వు హాఫ్ సరీ కట్టుకుంటున్నావు అంటగా
ఏ నేను అది మీ అన్నయ్య బడ్డే రోజు కట్టుకుందాం అనుకుంటున్నా
అదే మా అన్న బర్డే కట్టుకుందాం అనుకుంటున్నా కానీ ఇక్కడ ఇక్కడ కట్టుకుంటున్నా అన్న ఉంటు కదా వదన చెప్పింది ఆ
హే అయిన కట్టుకుని ఇగా
కుట్టుకున్నవా మరి
కుట్టుకోలేదు కుట్టుకోలేదు కాబట్టి కట్టుకోను ఆ మరీ అంతే కదా
అంటే ఏమన్నామె ప్లాన్ చేసిందా లేదంటే నువ్వే అనుకున్నావు కట్టుకుందామని ఒకసారి
ఏ చీ చిచ్చి ఆమెనే కొంచెం గట్టిగా రిక్వెస్ట్ చేసే సార్ సర్లే అన్న చూర్ లేక్క చాదన్ లేక్క
గ్గర అప్పుడు కొత్త డ్రెస్ తీచ్చుకున గుర్తు ఉందా ఆన్లైన్ లో బుక్ చేస్త న్నది వన్ పీస్ టైప్ పింక్ కలర్ ఇట్లా చంకిల్ చంకి లుతాదీ
షాపింగ్ మాల్ తీసుకుందా ఆన్లైన్ లో తీసుకుందా
ఆన్లైన్ లో తీసుకున్న నేను బుక్ చేసుకున్నా ఇట్లా స్టెప్
ఓకే ఓకే ఓకే ఓకే లైక్ దట్ ఫ్రక్ టైప్
ఆ ఫ్రక్ టైపు
బాగుంటది గాని యాక్చువల్లీ ఎందుకో నువ్వు ఆ దసరా టైమ్ లో తీసుకున్న డ్రెస్ ఎందుకో బాగుంటది అనిపిస్తుంది నాకు కానీ అది యూస్డ్ అని ఎ థింక్ చేస్తున్నావా
దసరా టైం లో డ్రెస్సా
హ అంటే నువ్వు మీ కోడలు సేమ్ సేమ్ కట్టుకో కున్నారు చూడు
నేను మా కోడలు సేమ్ సేమ్ క్
అదే దివాళి దివాళి క్షమించు
దివాలిక అది మొన్న నాది ఇక్కడ చినిగిపోయింది చే హ్యాండ్ నీ దగ్గర కూడా మెషన్ లేద మళ్ళీ కుట్ట్ ఎపించుకుందాం అంటేయ్
నిజంగా అసల నా మెషిన్ పెద్ద ప్రాబ్లం అయ్
అప్పటితో పోలిసి నేను కొంచెం లడ్డగా అయి మొన్న ఇరికిుందాను ఇట్లా అనుకునేసరికి చీకుట్లన్న ఓడిపోయి
అవును మీ మరదలకి ఫోర్ రూపీస్ అయిపోయినాయా
ఆ కొట్టన నేను అంటే ఆ ఎయిట్ రుపీస్ కావాలన్నది యాక్చువల్ గా అయితే నా దాంట్లో పో ఏమో మరి ఏదో ఎమర్జెన్సీ ఉందన్నది అయితే నా దాంట్లో నుంచి ఒక ఫోర్ ఫస్ట్ మీ తమ్ము దాంట్లో ఉంటే కొట్టిన ఒక ఫోర్ ఫోరు మళ్ళా తర్వాతకి ఇప్పుడు నాలుంటల నుంచి ఒక ఫోర్ రూపీస్ ఉంటే కొట్టిన అది బా రిక్వస్ట్స్తాంది ఫస్ట్ ఫోర్ రుపీస్ అన్నది ఫస్ట్ప్పొచ్చ ఎయి రుపీస్ అంట ఒకటేసారి కొడుదును కదా ఇది తర్వాత అప్పుడ ఒకసారి ఇప్పుడు ఒకసారి
పచ్చిపుులుసు రా పచ్చిపుులుసు
ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కావాలంట నిన్ను కూడా అడుగుతా అన్నదే ఫోన్ చేసిందా నీకు
చెయ్యలేదు రా
క్లాస్ క పోతున్నా అక్క ఉంట కొట్టావా అక్క ప్లీజ్ అక్క అ అన్నది సరే తీరా అని చెప్పేసి అవ సెండ్ చేసిన ఎమ్మటే
అయితే ఈవినింగ్ అడుగుతది కావచ్చు ఐ తింక్ ఒకవేళ ఎమర్జెన్సీ టైం అయిపోయిందో ఏమో చూడాలి ఇగ
యశోద ఫోన్ అ యశోద దగ్గర ఫోన్ పే ఉందా
ఎవరు అది వా ఆమనా
ఓ అ వుంది నా దగ్గర
ఆ ఫోన్ పే ఉంది ఆమె దగ్గర కూడా ఉంది ఆ పాపము ఆమెకు కూడా కొంచెం అవసరం ఉన్నది అన్నది కొట్టక పోయినవురా ఫోర్ హండ్రెడ్
అసలు నాకు ఆమె ఫోన్ కూడా చేయలేదు అయితే నాకే వే
అయితే ఆమె ఫోన్ పే క్రియేట్ చేసుకోలేదు అంటలే
అవునా
మ్ అంటే ఏదో ప్రాబ్లమ్ వ స్తుంది సర్వర్ ప్రాబ్లమ్ వస్తుంది అక్క నేను క్రియేట్ చేసుకుందాం అనుకునే సరికి గిట్లా అయింది ఏంది అని అన్నది
ఎందుకో మరి అట్లా
ఆ ఏమో ఈ అందరు ఒకటేసారి ఫోన్ పే యూజ్ చేస్తున్నటున్నరు
నిజంగానే అట్ల అట్లనే వస్తుంది నాకు కూడా అసలు చాలా అట్లనే చాన సా ర్లు సెండ్ చేసిన ఒక నాలుగు ఐదు కా నాలుగు ఐదు సార్ల సెండ్ చేసి నప్పుడల్ల అట్లనే అయింది నాకు కూడా ఒక సెవె సెవెన్ రూపీస్ బొ క్క ఇప్పుడు నాకు
సెవెన్ రుపీసా ఏ ఎం కాదులే నే ను మళ్లీ అది అదే అదే రీఫండ్ అయితాయి నో ప్రాబ్లం అవి ట్రాన్సాక్షన్ల ఉన్నట్టు ఉన్నాయి
కావచ్చు అట్లనే వస్తుంది
ఒకసారి ట్వంటీ రూపీస్ కొట్టినంక ఎవరికన్నా ట్వంటీ రూపీస్ కొట్టి చూడు కొట్టినంక మళ్లీ రీఫండ్ అయితాయి తర్వాత ట్వంటీ అయిపోయినంక ట్వంటీ రూపీస్ కొట్టడం అయిపోయినంక క రీఫండ్ అయితయి అమౌంట్
వేరే మా వదిన నాకు కూడా ఒకసారి అయితే కొడుతుంది కొడుతున్నట్టుంది టూ టైమ్స్ ట్రై చేసినట్టుంది ఇన్సఫిషియంట్ ఫండ్ అని వస్తుంది ఎందుకో అట్ల వస్తుంది మరి నీకు కూడా ఒకసారి స్క్రీన్ షాట్ షేర్ చేస్తా
ఆ
నా ఫోన్ నుండి సెండ్ చేస్తేనే అట్ల అయితుంది మీ తమ్ముడి ఫోన్ నుండి మంచిగానే ఉంది
ఏ అయితే ఏదో ప్రాబ్లం ఉంది
ఎ పొద్దున మా మర్దలుకు కూడా అట్లనే అయింది ఒక ఒక పేమెంట్
ఏ అది సిగ్నల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు సర్వరు బాగా డౌన్ అయితున్నట్టుంది
కావచ్చు ఈ మధ్యల అందరు ఫోన్ పే లే యూజ్ చేసి ఉండే ఎట్లుంటది మరి
ఆ ఆ అదే సిచ్యుయేషన్ కాబట్టి ఇగ అట్ల అయితుంది అనవసరంగ ఈ మనం టెన్షన్ పడొద్దు అది ఆల్మోస్ట్ అయితది
ఇంగ టెన్షన్ ఏం లేదు ఎట్లయితే అట్లనే ఎట్లయినా రిఫండ్ అయితది ఇక బ్యాంక్ పోయి అయినా మనం చూసుకోవచ్చు
మ్ ఏంతైన కొంచెం డబ్బుల విషయం కదా అని మనం ఆలోచిస్తున్నాం లే ఎంతైనా కొంచెం అమౌంట్ ఎక్కువ పోతే లాస్ అయిపోతాం కదా వన్ రూపీ కూడా ఇంపార్టెంటే మనకి
అంతే కదా మరి ఇప్పుడు ఎట్లుంది మనం కష్టపడితేనే కదా వచ్చేది
అంతే కదా మనం ఎంతసేపు కష్టపడాలే ఆ పైసలకు వన్ రూపీ కూడా ఎన్ని కష్టాలు పడాలే మనం
కదా రోజు అసలుకు నాకు పీచ్ లేస్తుంది ఎందుకు ఇట్ల అవుతుంది ఒక టూ డేస్ నుండి అబ్జర్వ్ చేస్తున్న
అవునా మేబి సిగ్నల్స్ ఏ సిగ్నల్స్ ప్రాబ్లమే అనుకుంటా అందరు ఇవా రేపట్ల అందరు ఫోన్ పే లేనా య్ ఎవర అన్నా క్యాష్ అసలు నీకు తెలుసా మేము మొన్ న్నా ఆ మా చేతులో డబ్బులు లేకుండే ఆ ఫోన్లోనే ఉండే అ మౌన్న మేము ఒటిఫైన్ చేసినాము ఇక పైసలు పోడదామ అంటే ఒక్క రూపాయి కూడా పోట్లేదు నా బాధ కదా అసలు ఎంత ప్రాబ్లం అయింద అనుకుంట్
ఏం చేసీరు మరి అప్పుడు
ఇగ న మ్మా యూపిఐ పని చేయకపోతే మళ్ళీ మా తమ్ముడికి కి ఫోన్ చేసి తమ్ముడు కొంచెం రా అర్జెంట్గా అవసరం ఉన్నది కొట్టవా అంటే ఇగ అప్పుడు మా తమ్ముడు పంపించ్చే
అవును ఇప్పుడు ఒక వేళ్ళనే ఎవ్వరి దగ్గర లేకపోతే ఎవరి పరిస్థితి ఎట్లుంట అది చెప్పు అందుకే ఉంచుకోవాలి ఎప్పుడైఅయినా
ఇ అదే నాకు కూడా అసలు అప్పుడు అప్పుడు అప్పుడు నాక్ అయితే మస్తు భయం మ్ అయితాంది తెలుసా ఇక నేను అప్పటి నుంచి అన్న మీ అన్నయ్యతో ట్ టి
టెన్ లిక్విడ్ ఉంచుకోవాలి కచ్చితంగా ఎంత ఫోన్ పే లు యూజ్ చేసిన లిక్విడ్ ఉంచుకో
ఆ అందుకనే ఏ మీ అన్నయ్యని అడిగిన నేను ఫోన్ పే వాడొ వద్దు మనం లిక్విడే వాడదాం అని ఎటు పోయినా మనం పైసలు చేతిలో పెట్టుకొని పోవాల అని అన్నా